లో హలో చెప్పండి వినిపిస్త
ఆహా అండి ఆ విన్
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇలా నిల్చున్ కూర్చున్నా మూలా ఊరికే మీరేం చేస్తున్నారండి
నేనా అండి ఫ్రెండ్స్ తో మాట్లాడుత్ తా ఉన్నానండి కాలేజ్ లో అలా చేసాం ఇలా చేసాం
అవునాండి ఎలా ఉనిందండీ మీ కాలేజ డేసు
మా కాలేజ్ డేస్ వచ్చేసి అండి అప్పుడు సా నేను ఫస్ట్ ఇయర్ జాయిన్నప్పుడు మేము ఎవరు నేను వచ్చేసి అనంతపూర్ లో అండి సాయి శ్రీ సాయి బాబా రేష్ నల్ డిగీ కాలేజ్ అండి ఉమ్ అక్కడ అటానమస్ కాలేజ్ అండి అది చాలా బాగుంది ఎడ్యుకేషన్ లేదండి ఇంటర్ వచ్చేసి వేరే చోట చేసానండి విద్యానిక్ అతనని అక్కడ చేసాంమండి అక్కడ నుంచి మళ్ళీ ఆ సీట్ అప్లై చేసింటీమండి సీట్ వచ్చింది ఇక్కడ ఇంకా ఎట్లానో ఫ్రీ సీట్ ఆ ఫ్రీ సీట్ అండి మామూల్ ఓ ఇయర్కోచేసి తీ థౌసండ్ పే చేస్తాండి మండి అంతే ఇక బట్ ఉంటారు కదండి వేరే చోట అయితే ఇరవై వేలు పే చేయాల
అవునవునండి అది గవర్నమెంట్ కాలేజ్ కదండి ఇంకా బాగుంటుంది
ఇక్కడ అయితే త్రీ తౌసండ్ త్రీ థౌజండ్ ఈ మడి థౌసండ్ డిఫరెన్స్ కదండి ఎట్లా మాకు కాలర్షిప్ వచ్చేదంటా మా పర్సనల్ ఖర్చులకు యూజ్ చేసే వాళ్ళండి
పీజీలో ఉండేవాళ్ళ రండి
అవునండి అఔట్ సైడ్ పీజెస్ అవుట్ సైడ్ పీజెస్ ఉంటాయి కదండి అక్కడ స్టే చేసేవాళ్ళంమండి కాలేజెస్ కి వెళ్ళే వాళ్ళము మేము వచ్చేసి ఫస్ట్ ఇయర్ స సెకండ్ ఇయర్ వచ్చేసి ఆ నేను స్పోర్ట్స్ కి వెళ్ళేదాన్నండి స్పోర్ట్స్ ఎన్ సి సి ఆ బాగా పార్టిసిపేట్ చేసేదానండి మళ్లీ ఆ డైలీ రెగ్యులర్ కాలేజ్ స్ కి వెళ్ళలేమ వాళ్ళం అండి ఒక ఫ్రెండ్స్ నాకు క్లాస్ లో వచ్చేసి ఒక ఫైవ్ మెంబెర్స్ ఉండే వాళ్ళ అండి కాలేజ్ ఫ్రెండ్స్ గర్ల్ అందరితో మాకు కీ మా అక్క క్లాస్ బాయ్స్ కన్నా మా బిఎస్ బి ఎస్ బాయ్స్ వాళ్ళు మా స్పోర్ట్స్ కి వచ్చే వాళ్ళు అండి మాకు అక్కడ నుంచి మాకు పరిచయం అయ్యారు బాగా మాట్లాడే వాళ్ళండి. బాగా చెప్పిచ్చే వాళ్ళు ఇట్లా ఆడండి ఇట్లా ఆడండి బానే గైడ్ చేసేవాళ్ళండి
ఓకే సీనియర్స్ అండి
ఆ లేదండి సేమ్ సేమ్ ఇయర్ అండి బట్ వాళ్ళు డిఫరెంట్ గ్రూప్ కాదండి మేము బీకాము వాళ్ళ బి ఏసి
ఓకే
బట్ ఏమంటే అన్న అన్న అన్న పిలిచి చాలమండి స్టార్టింగ్ నుంచి
ఎలా ఉన్నది మరి కాలేజ్ లైఫ్ అంత
కాలేజ్ అంతా బాగుందండి ఫుల్ ఆఫ్ మెమోరీస్ కాలేజ్ ఫ్రెండ్స్.
అన్ని. పాసే నా అండి బ్యాక్ లాగ్స్ ఏమైనా పెట్టుకున్నారా.
లేదండి బ్యాక్ లాగ్స్ ఏమి అన్నీ పాస్ అయినాను. ఏ అప్పుడు అడ్రస్ స్పోర్ట్స్ ఎల్లేసి ఆ ఆ రోజు స్పోర్ట్స్ ఆడేవాళ్ళం అండి. పొద్దున్న పోయి ఎక్సమ్ రాసి. వాళ్ళమండి అనీ నైట్ అంతా బ్యాట్. టింగ్ చేసేవాళ్ళం అండి నైట్ అంత. ఏదో హెడ్లైన్స్ నేర్చుకోవడము అంత. ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే బాగా నేర్చుకునే వాళ్ళం అండి ఆయన తర్వాత అంత హెడ్లైన్స్ ఆ ఈ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వ్చన్స్ ఉంటాయి కాదండి. హెడ్లైన్స్ అన్ని బాగా బట్టి పట్టి పెట్టేసయడం అండి వెళ్ళడము. ఓ కట్ త్రీ టూ త్రీ క్యూషన్స్ న్స్ నేర్చుకోని ఉంటాం కదా అండి. అదే రిపీటెడ్ గా రాయడము దాంట్లో ఒక మిడిల్ లో కోఓన్ గా మన క్రిటి క్రియేటివిటీ ఉంటుంది కదాండి. అవున్గా సోది కొట్ట హెడ్లైన్స్ ఎట్లానో హెడ్లైన్స్ బట్టి పెట్టి హెడ్లైన్స్ రా యండి కొంచెం హైలైట్ చేసి కొంచెం మార్జిన్ వేే స పాస్ చేసి పోదాం అనేవాళ్ళండి
టీచర్లు అంతా బాగా చెప్పేవారంండి క్లాసులన్నీ
అవునండి బాగా చెప్పేవాళ్ళు నాకైతే నేను బీకామ్ కదండి ఇక్కడ బాగా అకౌంట్స్ అవన్నీ మేమేమి ఎగ్జామ్ టైమ్ లో అంత నేర్చుకో అక్కడ క్లాస్ లోనే బాగా చెప్పచ్చేవాళ్ళండి ఇంకా అక్కడ చెప్పిండేదే రాసేసే వాళ్ళం అండి మీ ఆ మీరేలాగా ఆ
మాది కోయడ్ డేమ్ కాదండి అంత గర్ల్స్ కాలేజే మేము కూడా అనంతపుర లోనే
అవునండి
అవును అంత మాకు హాస్టలు కాలేదు అంతా అక్కడే ఉండేది
హ
క్లాసులు అంతా నైట్ నైట్ నైట్ క్లాసులు పెట్టేవాళ్ళు
అవునండి
పొద్దున్న నుంచి ఈవినింగ్ వర్క్ క్లాసులు అక్కడే ఉంటాయి ఇంకా అక్కడే హాస్టల్ కాబట్టి అలా తినేది అలా వెళ్లేేది
హ
క్లాస్లన్నీ ఇంకా బాగా చెప్పేవాళ్ళు అంత సార్ వాళ్ళు
ఆ
బాగానే ఉండేదండి ఫ్రెండ్స్ తో అంతా వారానికి మూవీలు వేసేవాళ్ళు బయటికి ఎక్కడ అంటే పేరెంట్స్ ఉంటే మాత్రమే ఆ బయటికి పంపిస్తారు లే పుట్ట అక్కడే
న అవునా అండి అలాగా
ఇంకా మూవీలు ఎస్తా ఎస్తుంటారు ప్రోగ్రాములు పెడుతుంటారు
హు
ఫెర్వల్ అని
మళ్ళీ స్పోర్ట్స్ అవేమి ఉండవండి
స్పోడ్స్ వి అవన్నీ అలా పెట్టేవాళ్ళం డి పెట్టినప్పుడు పార్టిస్పేట్ చేసే వాళ్ళం
అలాగేప్పుడు పెట్టేవాళ్ళండి
అవున్నన్
హలో
చెప్పండి ఎందుకు నవ్వుతున్నా
అదే మీరు అన్నారు కదండీ అందు పెట్టేవారని
హలో
అది ఎలానో వచ్చిందండి మరి మీరు ఇంకా ఏం చేసేవాళ్ళు స్కూల్ స్కూల్ స్కూల్ ఎక్కడా అండి స్కూలింగ్ అంతా ఊర్లోనేనా
ఊరండి స్కూల్ అంతా ఊర్లోనే అక్కడ స్కూలింగ్ ఫ్రెండ్స్ నీనోచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అండి హలో హలో గవర్న గవర్నమెంట్ స్కూల్ అండి నేను వచ్చేసి నేను సిక్స్త్ టు టెన్త్ వరకు గవర్నమెం
అక్కడ మీ ఊర్లోనే ఉందిందా స్కూలంత
మాఊలోనే ఉండే ది అంత వాళ్ళే బాగా కొత్త స్కూల్ కట్టిచ్చిదండి అప్పుడే ప్రతి సబ్జెక్ట్కి ఒకొక్క టీచరు స్కూల్ ఫ్రెండ్స్ బాగుందండి అప్పుడే అప్పడి లైఫే బాగుండేది
ఓకే
హు మీకు ఊర్లోనే ఉండేదా అండి స్కూలు
అవునండి మాకు టెన్త్ వరకు అక్కడే ఉంటది ఇంకా
ఉ అవునా
అవును మరి ఇంటర్ నుంచి ఇంకా హాస్టల్ లో జాయిన్ అయినామండి మేము ఇంటర్ అంతా అక్కడేనా మీది ఎస్ఎస్బిన్ లోనేనా
లేదండి ఇంటర్ నేను విద్యానికి స్తుననేదండి శ్రీ విద్యానికేతనని మా ఊరి సైడో ఒక స్కూల్ ఉందండి ఒక ప్రైవేట్ స్కూలు
ఓకే అక్కడ ఎగ్జామ్ రాస్త ఫ్రీ సీట్ తేచ్చుకున్నారా
ఎగ్జామ్ అంటే మామూలుగా జస్ట్ అప్లై చేసామండి మీ సేవా సెంటర్ లో అప్లై చేస్తారు కదండి ఆ ఎక్సమ్ మే అలాగే మేం రాలేదండి మేమ్ జస్ట్ అప్లై చేస్తే వరకు కొంతమందికి సీట్ వస్తాన్ది కొంతమంది రాదు కదండి బేస్డ్ ఆ ర్యాంక్స్ లేదండి బయట కాలేజ్ లో ఉండే వాళ్ళం మేము నేన వచ్చేసి ఇంటర్లో వచ్చేసి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అండి ఇంటికి ఆ దగ అవుతుందండి స్కూల్ బస్ వ స్కూల్ బస్ ఉండేదండి అప్పుడు స్కూల్ బస్ డైలీ పికప్పింగ్ డ్రాపింగ్ ఇంటి దగ్గరే చేసే వారండీ డాడీ వచ్చేసి ఇంగా వదిలేసి వెళ్ళేవాడండి మళ్ళీ పికప్ కి డాడీ వచ్చేవాళ్ళండి
ఓకే
చోటుకి హ్మ్ ఇంకా అప్పుడు మా బ్రదర్స్ అంతా ఉండారు కదండి ఇంకా వాళ్ళతో పాటు నేను వచ్చేదానండి హ్మ్ ఇంకా అండి ఎ రేనాష్ స్కూల్ డేస్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మీకు
స్కూల్ డేస్ లో ఇంకా అందరు ఫ్రెండ్సే కదండి ఒక్కరని ఏమి ఉండరు
అందరు అంటే ఇప్పుడు ఆ క్లాస్ లో ఉంటారండి ముప్పై మంది నలభై మంది అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుతారు బట్ బెస్ట్ క్లోజ్ అనే వాళ్ళ అనే ఉంటుంది కదండి
స్కూల్ డేస్ లో అప్పుడు ఆరాయం లేదండి అందరితోనూ ఉండేవాళ్లే కాలేజ్ డేస్ లో కొంచము ఒకరే అని ఫ్రెండ్స్ ఉంటారు మీకు
కోచ్చేసి నేనైతే ఇంటర్ నుంచి సేమ్ ఫ్రెండ్ నే అండి ఇప్పటి వరకు సేమ్ కాలేజ్ సేమ్ కంపెనీ అనేస్ ఏమే అండి
అవునా ఇప్పుడు వరకు ఉన్న గాట్
నా అవునండిస్ సేమ్ ఎందుకు ఆమె నన్ను వదిలేసిపోదు నేను ఆమెను వదిలేసిపోన్నట్టు ఎప్పటి నుంచి ఇద్దరు ఒకే ప్రతి
చెయిపోని బందమా అండి
ఓనండి విడిపో నిబంధం
ఓ క్యాలేట్ అంతే బాగా ఎంజాయ్ చేస్తారు కాలేజ్ లైఫ్ అంతా
అవునండి నాకి కొంచెం ఎడ్యుకేషన్ లో అన్ని హెల్ప్ చేసేదండి బాగా చదువుకో అది చదువుకో కొంచెం క్లేవరా అమ్మాయి అండి బాగా నైటీ పర్స్ సెంట్ టెన్ పర్సెంట్ వచ్చే అమ్మాయి అండి బా ఎలాగ చదువుకున్ ఏసీ వేలో నికి ఆ మాకు ఎగ్జామ్ టైమ్ లో అంతా చెప్పచ్చేదండి నాకు అర్ధమయ్యే లాగా ఇప్పుడు ఏదైనా నాకు టాపిక్ అర్థం గాలేదు అంటే తను నాకు అర్థంమయ్యే విధనంగా ఎక్సప్లయిన్ చేస్ తి నాకు సొంత మాటల్లో రాస్ సే విధానంగా చెప్పించేదండి
ఆ సరే అండి
ఉ ఇంకా అండి
సరే వండి ఉన్
హు సరేనండి మీరు ఆ వేలబుల్ థింగ్స్ నాకు షేర్ జెస్ చినందుకు ధన్యవాదాలండి మీకు
సరే అండ్ బాయ్ అండి
కట్టమడ బడ